హలో ఆ హలో
హలో
మా వినిపిస్తుందా ఆ
వినిపిస్తుందమ్మా బాగున్నారమ్మా
బాగునమ్మా మీర ఎలా ఉన్నారు
బాగున్నామ్మా ఎండలు ఎట్లా ఉన్నాయి మీ ఊర్లో
బా మంచిగా ఉంయమ్మా ఇక్కడ ఫుల్లుగా ఉండయి ఎండలు
ఎండలు బాగున్నాయా అమ్మా అక్కడ
ఉ బాగున్నాయమ్మా సురుగ్గా
హాయ్ అండి అందరికి నమస్కారం
సురుగ్గా ఉండయి చాలా చాలా బాగా కలుస్తున్నాయి బన్నాయ్ హ
ఆ ఎంకే సంగతమ్మ ప పచ్చళ్ళు ఏమైనా ఎండాకాలంలో ఇప్పుడు పచ్చళ్ళు ఏమైనా పెడుతున్నారా లేదా
పచ్చళ్ళు పెడుతున్నామ్మా ఇప్పుడు ప్రెజెంట్ ఆ హలో
ఏమేం పెడతారు పచ్చలు
పచ్చళ్ళు మేము ఆవకాయ పెడతాము
ఆ
హ టమటా పెడతాము హ
మేమైతే మా ఆ మా ఊళ్ళ ఆవకాయ పెడతాము మిరపల్లా పచ్చడి తెలుసా అమ్మ
మిరకాయ పచ్చడి తెలుసుమా కానీ ఎప్పుడ అయితే పె ఎప్పుడైతే పెట్టలేదు
టమాట పచ్చడి పెడతాము ఆవకాయ పచ్చడి నువ్వుల పడి ఆవకాయలో నువ్వులు వేసిి పెడతాంద అండి అది పెడతాము
ఆహా ఓకే
రకరకాల పచ్చలు పెడతాము ఇంటికాడ కూడా మామూలుగా రోజు బీరకాయ పచ్చడింటు వంకాయ పచ్చడింటు వంకాయ బాజ్ అంటు చిన్న చిన్నగా అంటే రోజువారి పచ్చళ్లు కూడా చేసుకుంటాం అండి
ఆ ఇక్కడ మేము కూడా ఇక్కడ మేము కూడా చేసుకుంటాం గానీ మా పిల్లలు పెద్దగా పచ్చళ్ళ లైక్ చెయరు
ఉ
ఉ రోజు పప్పు ఉంటే చాలు వాళ్ళకి ఇద్దరుమా ఇద్దరు పిల్లలు
ఇద్దరి పిల్లలా
హ ఇద్దరు పాపలు ఇద్దరు పాపాలు ఎయిత్ క్లాస్ వకరు ఫిఫ్త్ క్లాస్ ఒకరు
అవునా స్కూల్ కెళ్లారా
ఆ వెళ్ళారమ్మా వెళ్ళారు క్యారీ ఇచ్చి పంపించాను తిన్నారు ఇంకొస్తారు సాయంత్రం అయితే వస్తారు ఇంకా
ఆ ఫోర్ థటీ ఫైవ్ అవుయితుంది వల్
ఆ ఆ ఆ ఫైవ్ అయిపోతుంది కొంచెము కొంచెం దూరము అక్కడ ఫోర్ ఫార్టీ ఫైవ్కి వదులుతారు స్కూల్ ఇంటికి వచ్చే కుందు ఆ ప్రైవేటే మా ప్రైవేటే ఇంగ్లీష్ మీడియంయం
మీరేమనా వర్క్
ఆ వర్క్ ఏం లేదు మా ఇంట్లోనే ఉంటాను ఎక్కడ మా వర్క్ సరిపోతా ఉంది పిల్లలు ఇంకా ఇల్లు ఇంకా వాళ్ళని చూసు
మీ హస్బెండ్
ఉ తను చేస్తారమ్మా తను ఆ పనాసోనిక్ ఎంప్లాయి మొత్తము కలెక్ట్ చేస్తూ ఉంటాడన్నమాట
అవునా ఎండలయితే బ్రహ్మాండంగా గొడు తున్నాయి ఎండలకు బయటక వెళ్ళడం బాగా కష్టపడుతుంది
అవునవును అవునవును సమ్మర్ క ఏం ప్లాన్స్ ఏం లేవామా
ఆ ఏదనా టూర్ వెళ్ళాలి అనుకుంటున్నా గాని ఇప్పుడు మంచిగా లేదమ్మా మొన్న మా హస్బెండ్ చనిపోఇండు
ఓ
పాప దగ్గరకే వెళ్ళాలి వన్ మంత్ వెళ్తాయి టూర్ క ఇద్దరు మా పాపకి ఇద్దరు చిన్న పిల్లలు ఫోర్ మంత్ ఫోర్ ఇయర్స్ పాప టూ ఇయర్స్ పాప ఇక వాళ్ళే రోజు ఆ రోజు అమ్మమ్మ అమ్మమ్మరా అంటే వాళ్ళ దగ్గరకే వెళ్ళాల్సి వస్తది
ఆ ఇంక అంతే చిన్న పపిల్లలు అన్నాక ఇంక ఎలా అమ్మమ్మమ్మ అమ్మమ్మ నానమ్మ మీద ప్రేమ అంటే ఇంకా అ అది వేరేలా ఉంటుంది ఆ మా పిల్లలు కూడా ఇంత వయసు వచ్చింది కదా అమ్మమ్మ వాళ్ళ ఇల్లుంటే ఎగురు గంతలేస్తారు
అదే నన్ను కూడా రోజు రా రాని ఏడుస్తున్నారు గాని కొంచెం నేను మామూలుగా అంగని బడి టీచర్ చేస్తా మా ఈ స్కూల్ పోయి రావడం రోజు మనకి ఎందుకు లివ్ ఇస్తారు
అవును ఇవరు
హామ్
ఉ
హ ఇంకా
ప్పల్ మ్మ మీరే
ఇక పాప్ పాప మన్నమలు
ఆ
అయితే ఇగ నాకొ ఒక పాప ఒక బాబమ్మ తిన్నాం తిన్నామమ్మ మీరు తిన్నారా
ఆ తిన్నమ్మా తినేసి అలా పడుకోను నన్ను రెస్ట్ తీసుకుంటూ
ఆ కరీర్ యాప్ లో ఫస్ట్ నుండి వర్క్ చేస్తున్నారా అమ్మా
చేస్తున్నా అనమా
నేను కూడా స్టార్టింగ్ నుండే వర్క్ చేస్తున్నా
ఆ అది
ఇంకా ఏం పరిస్థితులు ఇట్లా ఉన్నది వాతావరణము జనాలు ఎట్లా ఉన్నారు మా అయ మా ఊర్లో అయితే ఒకటి ఒక పెద్ద టెంపుల్ ఉంటదండి రెండు టెంపుల్ మాం అంటే బాగా ఫేమస్ అంటే ఒకటి సాయిబాబా టెంపుల్ ఒకటి మామూలుగా ఇప్పుడు రాజరాజేశ్వర స్వామి అంటారు కద అమ్మా ఆ టెంపుల్ అదే శివ శివరాత్రికి బాగా పెద్ద జాతర జాగుతుంది ఒక వారం రోజుల ముందే హోమా చే స్టార్ట్ చేస్తారు మా ఊర్లో హోమాలు స్టార్ట్ చేస్త నవరాత్రు లాగా చేసి లాస్ట్ రోజు హోమం గాల్చి హోమం అట్లా గాల్చ చేసి అ అందరికి భోజనాలు పెద్ద ఎత్తున అట్లా పెడతారు ఇంకొకటి సాయిబాబా పుట్టినరోజు నాడని ఇక విపరీతమ చుట్టుపక్కల ఊర్లో ఉన్న జనాలు పక్క ఊర్లో జనాలు కూడా మా ఊరిక వస్తారు అంతా చూడడానికి ఇంపుగా ఉంటుది ఒకసారి రండి మా ఊరికి
అయ్యో తప్పకుండా అమ్మా ఆ అంటే గురు పౌర్ణమి రోజు
ఆ ఆ గురు పౌర్ణిమా సాయిబాబా దేమో గురు పౌర్ణిమ రోజు ఇప్పుడు ఈ శివాలయం ద అనేదేమో శివరాత్రి రోజు చేస్తారు శివరాత్రికి వారం రోజుల ముందు
ఆ నవరాత్రులు అనేది స్టార్ట్ అయిపోతాయిన్న మాట ఆహా ఓకే ఓకే
హ్మ్మ్ ఇంకా ఏం కూరగాయలు చేసారు
వంకాయ చేసినను మా కొంచెం ముద్దగా పిల్లలకయితే పొద్దునే ఇంక వాళ్ళు వంకాయి ఇలాంటివన్నీ ఏమి తినరు సో అందుకని చె చెప్పి వాళ్ళకి పెరుగన్నం కల్పించినా ఈ ఎండ కి పెరుగన్నం అయితే కొంచెం బాగుంటుంది కదా దా ఆ ననేసి కొంచెం పెరుగన్నం అయితే కొంచెం బాగా తింటారు వంకాయ అట్లాంటివి అయితే తినరు ఆ పప్పు అయితే తింటారు పప్పు అయితే పప్పు సాంబారు ఇలాంటివి అయితే బాగా లైక్ చేస్తారు ఇంకా పెరుగన్నాం కాబట్టి ఇంక పండగ వాళ్ళకి పొద్దున్నే కలిపించేసినను
అహ మీరు ఇది చేస్తారా అండి రా త్రి అన్నం మిగులుతుంది అనుకోండి అందులో మంచిగా చేసి పాలు పోసి చద్దన్నంమంటారు గుర్తుందా
ఆ చద్దన్నం అయితే తెలుసు పాలు పోసి అవన్నీ ఏమో తెలిదే
పాలు పోసి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసి పెరుగు తోడు పెట్టారు మనం ఇప్పుడు మామూలుగా పెరుగు తోడు ఎలా పెట్టుకుంటాం
ఆ పెరుగు పాలు కాంచుకొని కొంచెం చేవిరేస్తే పెరుగవుతుంది
అట్లనే ఈ అన్నం కొంచెం మిగులితే మామూలుగా పాలు అందులో పోసేసి అందులో కొంచెం మజిగా పెరుగు ఇట్లా వేస్తాం అట్లా తోడేసి అందులో నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలేసి పెట్టి ఆ రాత్రి మూత పెడి తే అది తోడుకుంటది అన్నం అట్లనేక
ఆహా అట్లే అట్లే తి అట్లే తింటారా దాన్ని
దాన్ని చద్దన్నం అంటారు దాన్ని
ఆహాహా ఓకే అంటే రాత్రిలోనే ఆ
ఆ అది తోడుకుంటది ఆ అన్నా
ఓకే ఆహా అన్నంలోనే పాలు పోసేస్తే పెరుగు కొంచెం వేసేసినామంటే అది పెరుగులాగా అయిపోతుంది
ఊలిగడ్డ ముక్కలు పచ్చిమిరాపకయ ముక్కలు వేసి అట్లనే పెడితే అది అన్నంతో మంచిగా పట్టుకుంటుది చద్దన్నం అంట అది తింటే కడుపు చల్లంగా ఉంటదండి
ఆ ఇప్పుడు ఈ ఎండాకాలం అయితే ఇంకా బాగుంటుంది కదా
హ్మ్మ్ ఇంకేం సంగత అమ్మా మీ ఊర్లో ఏం విశేషాలు ఉన్నాయి
జాతర బాగా జరుగుతుందమ్మా ఇక్కడ జాతరలంతా బానే జరుగుతుంది ఇంకా అన్ని బాగానే జరుగుతాయి వినాయక చవితి దివళి ఇంకా వినాయక చవితి అయితే ఇంకా చాలా బాగ జరుగుతుంది అందరం కలిసి చేసుకుంటాం
అవునా
వినాయక చవితి తొమ్మిది రోజులు మేము నవ తమ్మిది రోజులు ఐదు రోజులు అట్లా చేసుకుంటాము టానమాట నవరాత్రులాగా చేసుకుంటాము అ
మా ఊర్లో వాడ వాడకు వినాయకుడే వాడ వాడకు వినాయకుడ పెడతారు మా ఇంటి పక్కనేగా
ఇక్కడ కూడా అంతేమా ఇక్కడ కూడా అంతే
అది పది రోజులు ఆ పది రోజులు హంగామా దాంతో
అహహా ఆ పది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు ఇలా చేస్ అనుకుంటారు కదా ఉమ్ హ్మ్
ఆహ్ ఇంకమ్మా
ఇంకమ్మా మీరు తిన్నారా
తిన్నామండి నేను కూడా ఉదయం కందిపప్పు టమాటా చేసాను కందిపప్పు టమాట చేసాను ఒక్కరితినే ఉన్నాను అంటే తినేసినా తినేసి డ్యూటీకి వొయ్యి వచ్చేసాను మా ఊర్లో ఈ రోజు టెంపుల్లో ఏందంటే బాగ్ గవత సప్తాన్ని అంటే విన్నారా ఏడు రోజులు మన భారతం గురించి చెప్తారన్నట్టు ఒక అయ్యగారు ఈ రోజు స్టార్ట్ అయింది అక్కడ విని వినేసి సి వచ్చి భోజనం చేసి అంటే సప్తాహనండి